అట్ల
నాకొచ్చింది కదా
ఆ ఇప్పుడు వచ్చింది నేను చేసాను అక్క ఇప్పుడు ఇది వినిపిస్తుందా అక్క
ఆ వినిపిస్తుంది
ఆ ఇప్పుడు ఉగాది వస్తుంది కదక్క ఏం చేస్తారు మీరు ఉగాదికి
ఉగాదికి ముగ్గులు వేస్తాము అమ్మా పచ్చడి చేస్తాం మేము రకాల ఐటమ్స్ కంటే పచ్చడి తింటాం ఇంకా నాన్ వెజ్ ఉండదు ఆ రోజు. మొత్తం వెజ్జె తింటాం. ఇంకా, అన్ని వెజిటబుల్స్ కలిపు కర్రీ చేస్తాం. అంతే జరుపుకుంటాం. మళ్ళీ ఉగాదిను కొత్త సంవత్సరం ఉ జరుపుకుంటాం.
ఆ
మీరు కూడా అట్లనే జరుపుకుంటారా, మీరేమైనా కొత్త వంటకాలు ఏమన్న చేస్తారా?
మేమైతే అక్క మేము కూడా పొద్దున్న లేసి ఇంక ముగ్గులేసుకుంటాం. ఇంగ నేను లేసి అన్ని రెడీ చేసి పెడితే, రెడీ చేసి పెడితే, ఇంగ పూజ చేసుకుంటాం. పూజ చేసుకొని ఇంగ పచ్చడి చేసుకొని, పచ్చడంటే మేమింగ చిక్కగ చెయ్యము కుండ తెచ్చి, కుండ నిండా చేస్తాం. కుండ పుండ తెచ్చి, చేసి, ప భక్ష్యాలు చేస్తాం. భక్షాలు చేసి ఇగ దేవుడి దగ్గర పెట్టుకోని పూజ అయిపోయినంక మళ్ళ నాన్ వెజ్. నాన్ వెజ్ తెచ్చుకొని, నాన్ వెజ్ వండుకుంటాం మేము ఆ రోజు.
మ్
మ్ సంక్రాంతి, సంక్రాంతి ఎట్ల చేసుకుంటారు?
సంక్రాంతి ఏముందండి అలా మేం మూడు రోజులు, ఇటు సైడ్ అంతేం జరుపుకోము కదా ఆంధ్రా సైడ్ అయితె మంచిగ జరుపుకుంటారు. ఫస్ట్ రోజు కనుమ, సన్
మ్ మేమైతే ఇగ అమ్మ వాళ్ళింటికి, అత్తయ వాళ్ళింటికి, ఇద్దరది రొండి ఇద్దరిదగ్గరికి వెళ్తాం. వెళ్ళి అక్కడ ఒక టూ డేస్, ఇక్కడ ఒక టూ డేస్ ఉండి మంచిగ పండుగ జరుపుకొని, వా అప్పాలు చేసుకుంటాం ఎక్కువ. సకినాలు గారెలు, మడుగులు. ఈ లడ్డూలు ఇవన్నీ ఎక్కువ, ఎక్కువెక్కువ. ఈ సక్ నెలయితే పది పది కేజీలు పోస్తారు. మ్. మ్. ఇవి గ్యారెల్ గూడ, నాలుగైదు కేజీలు పోసుకొని, ఎక్కువ అప్పల్ చేసుకొని, ఇంగ పండుగ రోజు ఇగ గొబ్బెమ్మలు. ఆవు పెండ తెచ్చి, గొబ్బమ్మలు పెట్టి, మళ్ళీ తెల్లార్ లేసి, మళ్ళీ కడుక్కొని, మళ్ళీ రే ముగ్గులేసుకొని, కలర్లేసుకొని, మళ్ళీ పూజలు చేసుకొని, వెహికల్స్ ఏన్న ఉంటె వెహికల్స్ కి పూజలు చేసుకొని, ఎ నాన్ వెజ్ తెచ్చుకొని, వండుకొని తిని మళ్ళీ ఇంకటు అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాం. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి మళ్ళీ తెల్లారి అక్కడ ఉండి, కనుమ రోజు కనుమ చేసుకొని, ఒ టూ డేస్ ఉండి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తామ్ సంక్రాంతికి. మ్ ఇంగ మా పిల్లలయితే ఇగ కైట్స్ ఎగరేత్తారు. మ్ కైట్స్ బాగ అదే. దసరాక్క, దసరా? ఆ
దసరా ఉంది. అదిడ తొమ్మిది రోజులు జరుపుకుంటాం. బతుకమ్మ అది జరిగిన తర్వాత, ఫస్ట్ రోజు ఇంగ ఇక్కల బతుకమ్మ నాకు తెలీదు. అది జరుపుకున్న తర్వాత, లాస్ట్ కి తొమ్మిది రోజ్లకి జరుప్ కుంటాం మళ్ళ మధ్యలో ఏం చెయ్యం. బతుకమ్మని. తొమ్మిది రోజులు జరుపుకున్న తర్వాత, నెక్స్ట్ స దసరా జరుపుకుంటాం. దసరా రావణాసురుని కాలుస్తారు. జన్మార్తిస్తాము దాంట్లో నుంచి దసరా పు క్ష చెప్పతాము కొత్త బట్టలేసుకుంటాం డిజే లు పెడతారు డ్యాన్స్ వేస్తారు
ఆ
ఎందుకిల
మ్మ్ మేము కూడా అంతే మేము ఇక్కడే చేసుకుంటాం ఫస్ట్ బతుకమ్మ ఇక్కడ చేసుకుంటాం మళ్ళీ ఇక్కడ మాకు గల్లీలో ఆడుకుంటాం డైలీ ఆడుకుంటాం బతుకమ్మ పాటలు పెట్టుకొని ఇడ అపార్ట్మెంట్ కాబట్టి అపార్ట్మెంట్లల్లొ ఇంకా అందరిని పిలు పిలుచుకొని డైలీగా అడ పెట్టుకొని పాటలు పెట్టుకొని ప్రసాదాలు తీసు కని పోయి ఒక గంట రెండు గంటలు ఆడుకుంటాం ఆడుకొని ఇంకా మళ్ళా ప్రసాదాలు పంచుకొని తిని ఇంటిక వచ్చి మళ్ళా వంట చేసుకొని మళ్ళా పిల్లలకి హాలీడేస్ కాబట్టి ఇగ పొద్దున్న కొంచెం ఇంకా లేట్గానే లేస్తాం ఇంకా మళ్ళీ లాస్ట్ బతుకమ్మ వరకి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతాం ఇంకా లాస్ట్ బతుకమ్మ మంచిగానే ఇక పట్టు చీరలు కట్టుకొని కుండా పట్టుకొని మళ్ళా వేసుకొని వడ్డనం వేస్తాం వేసుకొని ఇంకా ఆ పొద్దు చెరువు దగ్గరి పోతాం అక్కడ మళ్ళీ ఒక గంట రెండు గంటలు ఆడి మళ్ళీ ఇంటికి వచ్చిన ఆ రోజు అంతా మాకు పులిహోరే ఉంటాది పులిహోర పెరుగ అన్నం ఆ నువ్వు ఉండదు ఈ పెసర్ ముద్దలు ఈ సీత ఫలం ఇవే ప్రసాదాలు పెడతారు కదా ఇవే అవే ఇక మాకు తినుడు ఆ రోజు ఆ మళ్ళ ఇంకా తెల్లారు ఇ దసరా ఉంటే ఇంకా దసరా రోజు ఇంకా పొద్దున్నే లేసి ఇంకా మళ్ళా పూజ చేసుకొని మళ్ళా వెహికల్స్ కి అక్కడ గుడికి పోతారు దసరా రోజు ఆ జమ్మి చెట్టు దగ్గర పోయి జమ్మి ఆకు తెచ్చుకొని మళ్ళ సాయంత్రం దసరా దసరా రామనాసురున్ని కలుత్తారు అక్కడ ఉరుసుగుట్ట దగ్గర చాలా బాగా చేస్తారు అక్క అక్కడ ఆ నైట్ వెళ్తాం అక్కడికి నైట్ వెళ్ళి నైట్ మళ్ళా వచ్చేసరికి పది అవుతాది ఇంటికి వచ్చేసరికి పది అయితాది ఇంకా ఆ రోజు ద సార మంచి బాగా అనిపిస్తాది పిల్లలు ఇగ అందరం వెళ్తాం తీసుకొని
ఉన
ఇంకా అక్క దీపావళి దీపావళి ఎట్లా చేసుకుంటారు
దీపావళి అది కూడా అంతే కొత్త బట్టలు తీసుకుంటారా వేసుకుంటాము
వద్దు
ఉను రా దీపాలు పెడతారు అపొద్దు
నోములు ఉన్నాయ మీకు